బావున్నారాండి?
మీరు బావున్నారా అండి?
మ్ బావున్నామండి ఏం చేస్తున్నారండి?
ఇం ఇలుక్తన్నాం అండి మా ఇంట్లో పాస్ ఉంటే ఇలుక్తన్నాం అండి.
అవునా పొద్దుగాల నుంచి ఊకలేదా అండి. మీరు అంటే లేచిన నుండి
ఆ ఉకినమండి. ఇది రెండోసారి అండి ఊకడం
అంటే రోజుకి ఎన్నిసార్లు ఉక్కుతారండి మీరు ఇల్లును?
ఎన్నిసాలా పాశ వాడతా అన్నిసార్ల ఉక్కుతాం అండి.
మామ్మో చాలా ఓపిక ఉంటది అనుకుంటాండి. మేమైతే ఒకటేసారి అది కూడా బద్ధకంతో
అవునాండి
మ్ అవునండి తిన్నదాండి మరి మీరు?
ఆ తిన్నాండి ఇప్పుడే తిన్నానండి మా బాబమ్ మా మాడికాయపచ్చ చడ అదేంటి మామిడికాయ కూర వండిందట అండి. ఇక పుల్ల పుల్లగా మంచిగ ఉన్నదండి తిన్నాండి. వచ్చిందే
కూర కూడా వండుతారా అండి నాకు తెల్వదండి అసలు
ఆ మామిడికాయ కూర వంటతారండి పచ్చడి చేస్తారండి.
అవునండి
ఉమ్ అన్నీ చేస్తరండీ.
ఇంకేం చేస్తున్నారండి మరి
ఏముండదండి నెయ్యి
సంపుతంది అండి ఎండ
మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి నడుస్తున్నానండి. నాకు ఈ నడకనే పని అనుకుంటాండి. ఎంత నడిచిన వల్ల లడ్డుగనే ఉంటాండి నేను
అవునండి దానిబదులు పట్టవా అండి
పట్టనండి దర్వాజాలో అందుకే మా నాన్న నా కోసం అని దర్వాజా పెద్ద చేపిచ్చాడండి.
అవునా అండి
ఇల్లు మొత్తం నేనే నా మంచం కూడా అండి నాకు పెద్ద మంచం మంచం కావాలి బెడ్డు కూడా జరిపోదండి. మాక ఏం జరిపోదండి.
అవునండి మరి అంత లావుగుంటే పెళ్ళి ఎట్ట చేసుకుంటారండి.
అదే అర్థం కావట్లేదండి. నా గూడా పెళ్ళి ఎట్ల చేసుకోవాలని
ఉహు నేను జూస్ పెడతారు లేనండి పిల్ల గాని
తుమల వెడి కాలండి
హా
ఏంటి అండి నాకు ఎవరో ఫోన్ చేసారండి అం అ లేదండి అవుపడుతుంది రీ అంటేమంటలో
అంత సైకోగాడున్నట్టున్నాడండి. అంత బిత్తిరి బిత్తిరి చేత్తాడండి. మా తమ్ముని పేరు రాకేష్ అండి. హూ ఇస్ శి ఆ అవునండి నిన్నయితే కూర ఇంగా నవ్వుకున్నామండి మేము అందరం అయితే
ఎందుకండి ఏమైంది అసలు ఎందుకు నవ్వుకున్నారు మీరు
మా చెల్లెలు మా తమ్ముళ్లు మా అన్నలు అందరం కలిచినమండి కూర
బా పొద్దుగాల పోయిండు అన్న మట్మ్
కొడుతుండండి అక్క బ్యాక్ పంచ్ రా ఏం లేదండి
తిన్నారా
ఆ తిన్నామండి ఎవరితో మాట్లాడుతున్నా అని కోడుతున్నా మాన్న ఉ రచన అని చెప్పినా కూడా నమ్మట్లేదండి తిరుతుందండి
అవునా అండి నాకు చెమటలు కారిపోతున్నాయండి ఇక్కడ చెమటలు కారిపోతున్నయ్
డబ్బా పట్టుకోండి చెంట నీలా అన్ని అందులో పడొతాయ్
ఆమిత
చి చి మళ్ళీ నువ్వే అది స్నానం చేయండి.
చెయ్ అబే కానీ తెలుసా అండి. చెమట మొక్కాన్ని మంచిగ చేసేస్తాది తెలుసా చెమటలేనాకు
చెయ్యి నువ్వు నేను నా ఫోన్ నుండి చేయను అడుగు మళ్ళ రాబడుతు ఇప్పుడు దేబాలు ఫోన్ చెయ్యిమంటాండు
ఎవరికి
రాంబాబు
అవునా మరి చెయండి మనకెందుకండి పేర్ లన్ని చెప్తున్నారు మీరు
మరి ఎవరని అడుగుతున్నారు కదండి మీరు అన్నయ్య అని ఎట్లా చెప్తరండి ఏమోగాని ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇగో నడుస్తుని ఉన్నాను ఇక్కడ చల్లగాలి వస్తు నారచ రెండు కలిపి అంటే వాటర్ తోటి గాలి మంచిగుంటది కదండి చల్లగా వత్తుందండి నాక్
నాకు భయంమేసిందండి మీరు ఫోన్ ఎ త్తరేమో అని భయమేసిందండి ఆ కాదండి రింగ్ రింగ్ అవుతుంది కానీ మళ్ళీ సిగ్నల్ వస్తుందో రాట్లేదో అనేసి భయమైందండి
లేదండి మాకు పొలంకెళ్ళి చాలా సిగ్నల్ వస్తుంది అనమాట ఫైవ్ జీ వస్తది ఇక్కడ
ఆహా నా దగ్గరండి మా దగ్గర సిగ్నల్ రాదండి మాకు పిచ్చిలే
కానీ నాతో మాట్లాడనప్పుడు బానే ఒస్తుంది మరి మీకు
హ వస్తుందండి ఎందుకు మరి అంటే నా కాడ ప్రాబ్లం అదే నా కాడ సమస్య ఆ చెప్పు నాకా ఏం చేస్తున్నారండీ
ఏవండీ ఇక్కడ బోరు మక్తు వస్తుందండి అంటే ఎండాకాలంలో కూడా ఇంత బోరు వస్తు నన్న అన్నమాట అంటే చాలా ఏందండి పిల్లలేనా అండి వాళ్ళు ఓర్రెది పెద్ దల ఎందుకోర్రిస్తుండు మీ తమ్ముడు ఎక్కి
ఫోన్ ఉండే అండి ఎవ నెంబర్ తీసుకొని
ఫోన్ చేసి భయపట్టిస్తున్నారా ఆళ్ళు తే ఆట పట్టిస్తున్నారా
నెనే జోగ్గా చెప్తే తాతయ వాళ్ళు ఉంటారు కదండి తాత వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి అట్లా ఆట పట్టిస్తున్నండి
వామ్మో అంటే ఏ పని లేకపోయినప్పుడు మంచిగా చిల్ మోడ్ కి
ఆ కొంచెం సంతోషపడచ్చు కదాండి
అవునండి ఇంకా ఏం చెస్ స్తున్నారు మరి ఎం కూర
మాదా అండి మాదీ టమాటా కాకరకాయ అయితే నాక్ నచ్చకపోతే మతాత మాడికాయలు తెచ్చినాడాటండి నిన్న బావి దగ్గ గొర్రల దగ్గర గొర్ర అంటే తెలుసా అండి మీకు
తెలవదండీ
అయ్యో గొర్లు ఉంటాయండి అవి మటన్ తెలుసా అండి
మటన్ అంటే ఆ మట మటన్ బిర్యానీ అందులో ఏసేది మటనేనా అండి
అ మాటనంటే అది గొర్రలేనే అండి మా తాత గొర్రెల దగ్గర పోతాడండి అయితే ఆడ తోట పిసే తోటల అదేంటిది మాడికాయలు తెచ్చిండండి రెండు ఏసీ వస్తే మా బాపామ్మ కూర వండిందట అండి మా తాత నాకు వేసిందండి ఏ ఇస్తే నేను అన్నం దిన్నా అండి ఇందసేపే
అవునా బాగుందా అండి మరి కూర
సూపర్ ఉందండి ఎస్ చాలా బాగుంద అండి
అవునా
మా తాత చాముల ఇస్తాడు అన్నన్ని బా మేకల దగ్గర పోయి ఏమన్నా దొరక దకిన కూడా తెస్తాడండి తెచ్చి మాకు ఇస్తాడుడి
ప్రేమ గల్ల మనవరాల అనుకుంటాండి మీరు అందుకే తెస్తాడూ అనుకుంట
అవునండి
నేను ఇక్కడ అడ్డం పడిపోద అనుకుంటాండి ఎండ చాలా బీభచ్చంగా పడుతుంది అట్నే నాకు ఎందుకో ఏదో చెడు జరిగే సూచనలు కనిపిస్తున్నాయండి
ఏం కాదండి అట్లనే ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళండి వెళితే నేను నో ఇక్కడ ఆగిపోయిదో అడికి వచ్చి నేను తీసుకొని వెళ్తానండి మా ఇంటికి తీసుకొ వ చుకుంటాండి
మమ్మల్లు తీసుకొచ్చుకుంటారడి మీ ఇంటి తీసుకేలత రండీ
హా తీసుకెళ్తామండి
అవునా సరే మీ ఇంటికి తీసుకెళ్లది నన్ను దుప ఇతంది అండి కానీ ఇక్కడ బోర్లు చెలనీలు అర్ధంకావటలే బోర్ని అర్ధంకావట్లే
ఇంకొక పది నిమిషాలు ఆగితే పదిహను నిమిషాలు ఆగితే మీరు బావి దగ్గరికే వెళ్తారు దండి అప్పుడు మంచిగా స్వచ్ఛమైన బోరు నీళ్ళు తాగండి అప్పుడు మంచి ఉంటది
అవునండి మా బోరు నీళ్ళ తాగుతానండి మళ్ళీ అన్ని బూర్ల నీళ్ళ అయినా అంటే కొంతమందికి పడదు కదా అండి
ముక్కుల నుండి కారుతుదండి ముక్కుల నుండి గారనప్పుడు మళ్ళీ ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి పోయినప్పుడు అదిగా కారితే చి గాడిదలా ఉంది గాయ ముక్కు చూసుకోదండి అది ఇది అన్ని అంటారు కదాండి
అవునండి అందుకే తానండి ఇమ్ మా చెల్లి కడివే త కానీ గొంతు ఘోరంగా ఆరిపోతుందండి నాకు
నోట్లకి ఉము వస్తుంది తెలుసా అండి మీకు
ఊమి తెలుస అండి
ఆ ఊముమింగండి ఆ లాలాజలము ఊరుతుంది కదండి అప్పుడు మీరు మింగండి బావిదాకా పోయే వరకి అప్పుడు ఆరిపోదండి
చి
అయ్యో ఎందుకంని అంత విగ్గున్నారు అన్నీరు నీళ్లు బాగానే తాగుతారు
నీళ్లు బాగానే తగుతున్నాండి అందుకే ఇప్పుడు అంటే ఒక ఇరవై నిమిషాలు అవుతుంది ఒక బుక్ కూడా నోట్లో పోసుకోక మళ్ళీ ఇంటికి ఇంటికాడ ఉంటే నేను తాగానండి మా అంటే నీ కళాశారులో ఉంటే రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల వరకు నీల్ తగ్గుతాను అండి నేను ఇంటికాడ ఉంటే లీటర్ కూడా తగ్గానండి
ఆ అండి
అంట నీ బాటిల్లో అంటే పొద్దుగాల ఆ అల్ పాహారానికి వెళ్ళినప్పుడు ఒక బాటిల్ తెచ్చుకుంటా కదా అండి అయితే అప్పుడు ఆ బాటిల్ తెచ్చుకొని మధ్యాహ్నం తినే వరకు కూడా చేస్తానండి దాన్ని
ఆ అవునుండి నేన్ అస్సలే వాటర్ తాగ
మళ్ళీ మధ్యాహ్నం తిన్నదానికి పోతే కదండి మళ్ళీ మధ్యాహ్న తినడానికి పో మళ్ళీ ఒక బాటిల్ చేస్తానండి మళ్ళీ ఆ బాటిల్ సాయంత్రాన్ని కూడా చేస్తురండి మళ్ళీ సాయంత్రం గుచ్చిపోయినప్పుడు కూడా మన సాయంత్రం తెచ్చుకొని మళ్ళీ సాయంత్రం మడు చేస్తాం అన్నమాట
నేను పొద్దున్న ఏడున్నరకి ఒక రెండు బుక్కల్ తాగుతే మళ్ నే నాలుగు గంటలకి రెండు బుక్కలు తగుతా అండి నేనైతే నీళ్లు ఏంటి ఎవల్ది ఎవల్ది? ఆదే తీన్ న్నారా అండి మీరు మరి ఏమైనా బాయ్ దగ్గర ఏమన్న దొరుకుతాయా అండి తిననికి మీకు
దొరుకుతయండి. బర్రె పేడ తెల్సా అండి మీకు ఎడ్ల పేడ
మ్
పేడ దొర్కుతదా అండి.
అవునండి.
అవునండి మళ్ళీ ఈత పన్లున్నయి గనీ అవి ఇంకా పన్లేదండి ఏ ఎ అంటే ఎర్రగున్నయి అన్నమాట.
అయ్యో అక్కడే
సాయి మీరే మాట్లాడండి కొద్దిసేపు
ఆ ఆ సరే అండి ఉంటున్నండి.
ఆ సరే అండి.